అను సరలే మ సరి
హలో
చెప్పండి
ఏం జేస్తున్నారండి
ఏం చేయలేదు ఇప్పుడే మేము ఇంటికి వచ్చాం
ఎగ్జామ్ బాగా రాసారా
ఆ బాగా రాసాను
అ
మీరు ఎక్కడ ఉన్నారు
నేను ఆఫీస్ లో ఉన్నానండి మీ ఊర్లో ఏం విశేషాలు ఉన్నాయి చెప్ప చెప్తారా కొంచెము అంటే అక్కడికి వస్తే మేమేం చూడొచ్చు ఏమి అని
మాఊరి లో ఆ
ఫేమస్ ఉంటది కదండి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కలాగా అలా మీ ఊరికి వస్తే మా ఊర్లో ఇవి బాగుంటాది ఇలా చూడొచ్చు తిరగచ్చు అని లేదు మీ ఊర్లో మీకు నచ్చిన ప్లేసులు కొన్ని ఉంటాయి కదా అలా మీకు నచ్చింది ఏముంది
జ
ఉమ్
ఎక్కువగా తిరుంగ ఆకిపోవాలంటే ఇష్టము
ఉమ్
అంటే అక్కడైతే ఎక్కువ ఎక్కువ పోం మేము కాబట్టి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అక్కడి పోవాలీ అని ఇంకా ఆడయితే బాగుంటది ప్లేసు అంటే ఇప్పుడు ఏదన్నా గుడికెళ్తే ఏమో కానీ ఆ గుడి వెళ్తే మాత్రం ఒక ఫీలింగ్ ఉంటది అన్నమాట
ఉమ్ ప్రశాంతంగా ఉంటుందా హ్యాపీగా ఉంటుంది ఆ
ప్రశాంతంగా ఉంటుంది ప్లస్ ఆయన్ని చూస్తే అదొక ఎందుకు ఉన్నట్టుండి నిన్ను జూస్తే కంట్లో నీళ్ళ వస్తది ఎందుకు వస్తదో తెలీదు మళ్ళీ ఏ ఉమ్ మళ్ళీ ఏ ఇక్కడ నుంచి కిందకి వచ్చేస్తా మళ్ళా ఆయన్ని ఈ రోజు జూసి చిన్నప్పుడే ఫేస్ కూడా గుర్తుండదు తొందరగా మర్చిపోతాం గూడా
ఆహా
ఇ
రీసెంట్ గా ఎప్పుడు యెళ్ళారు మీరు
రీసెంట్ గా అంటే ఏమ్ లేదు చానా రోజులు అయిపోయింది
ఉమ్ వెళ్ళాలని లేదా నీకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తది గదా వెళ్ళాలని ఏమన్నా ప్లాన్ జేసుకున్నారా
చేయాలా వెళ్ళాలని ఇంకా ఏ ఎగ్జామ్స్ నేను మా అమ్మ మావాళ్ళు
మీరు
మా అమ్మ మా అన్న
ఆహా ఓకే
తిన్నారా
ఉమ్ తిన్నానండి మీరు తిన్నారా
ఆ
ఏం జేసారు మీరు ఇంట్లో వంట
మా అమ్మ బెండకాయ్ కూర జేసింది
ఎలా చేస్తారు బెండకాయ్ కూర.? మీకేం దేల్సు వంటా.?
ఆ.
మీకు వంటెం దెల్సు.? ఈ ఈ వంట నేను బా చేయ్. గల్ను అని మీకేం వంట దెల్సు.? ! హాలో. హలో.
స
ఉన్నారా లైన్లో.?
నేనుక్కుగా దోశల్ జేస్తాను. చెపాతీ ల్ జేస్తా. !
ఆన్.
పప్పు గుజ్జు . తర్వాత అది టమాటా రైస్ టమా. టా బజ్జీ సింపుల్గా ఉండేటటు చస్తాను.
ఊహ్మ్.
ఇంకా. ఆ. అవుళాంటదే. ఊ.
హా. అలాగే అండి. ఉంటాను.
ఆ ఓకే అండి.
థ్యాంక్యూ.
అ